హలో
హలో నమస్కారం అండి
ఆ నమస్కారం అండి బాగున్నారా
ఆ బావున్నాండి మీరు బావున్నారా
ఆ మేము బావున్నామండి
ఇంకా లేదండి మీరు తిన్నరా ఏం చేస్తున్నరండి
ఏం లేదండి మీకు మీ ఊర్లో ఏ పండగ బా చేస్తారండి
మా ఊర్లో అంటే రీసెంట్ గా ఉగాది బాగా చేస్తారు అన్ని పండుగలు బాగా చేస్తారు బా ఎక్కువ బాగా చేసెదంటే ఇది ఆ గౌరం పండుగ అని చెప్పేసి బా చేస్తారండి
అవునండి అది అమ్మాయిలు చేస్తారు కదండి అదే కదండి గౌరమ్మ పండుగ
అవునండి ఎందుకంటే అప్పుడు అందరూ అదేనండి ఆ పండగకు అయితేనే మొత్తం కలుస్తారు కదండి
అవునవును లేండి అప్పుడు ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు ఉంటారు కదండి ప్రతి ఇంటికి ఆడబిడ్డలు ఉంటారు ఆ వాళ్ళు అంతా వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వస్తారు కదా పుట్టిల్లికి అట్లా వచ్చినప్పుడు అవునవునండి అవును సారు కొంచెం ఎక్కువ సౌడ్ ఉంటది పండ మొత్తం బానే జరుగుతారేమో కదండి
ఆ సందడి ఎక్కువ ఉంటది అందుకోసమే ఆ పండుగంటే ఎక్కువ
అవునవును అయినా పండగ పూట ఆడపిల్లలు రావడం అనేది ద్ అదొక కళ కదండి
అవునండి ఎందుకంటే వాళ్ళతో పాటు చిన్న పిల్లలు
అవునవునండి ఫ్యామిలీ మొత్తం వస్తారు కాబట్టి ఆడపిల్లలు అనే వాళ్ళు పండక్కి కళ్ళ లాంటి వాళ్ళోండి వాళ్ళు రావడం వల్లే అట్లా ఆ విధంగా ఇంకా పండగనేద్ ఇది మరీ ఉత్తే ఉత్తేజ పూర్వకంగా ఉంటది
వాళ్ళు ఎవరు రాకున్నప్పుడు ఉరికనే మనం ఎన్ని పండుగ జరుగకున్నా ఏం ఉండదు అంతేగాకుండా మా ఊర్లో ఇది మొహర్రం బాగా జరుపుతారండి
మొహర్రం పీర్ల పండుగ అంటారు కదండి
అవునండి పీర్ల పండుగ అంటారు మా ఊరు సైడ్ కూడా బాగా జరుపుతారండి అంటే మా ఊరు సైడ్ రెండు గుళ్ళు ఉంటాయి అన్నమాట మా ఊర్లో రెండు గుళ్ళు ఉన్నాయి ఒకొక లో ఆ ఏడేనిమీది దేవుళన్ కుర్చోబెడుతారు
అవునవును లెండి మా ఊర్లో కుని చేస్తారండి ఆ విధంగానే మా ఊర్లో ఆరు ఉన్నాయండి కరెక్ దేవుళ్ళు దానికి ఒగో దేవుడికి ఒగో పేరు ఉంటదండి
అవునవునండి లాలాయ స్వామి
అవునవునా వన్నూరు స్వామి
ఆ ము స్వామి ఆ చంద్రుడు మళ్ళీ బొడ్డు దేవుడు అని చాలా మందే ఉంటారు మా పక్క సైడ్ కూడా అట్లే ఉంటారు వాళ్ళు కలుసుకుంటారండి అవునవునండి బట్ దేవుళ్ళ వాళ్ళే బట్ పేర్లోనే చేయ్ వేరే వేరే ఉం
అవునవును పేర్ల అనేది డిఫరెంట్ గా ఉంటందండి
అవునండి అంతేకాకుండా మీ ఊర్లో కలుసుకుంటారండి ఇట్లా ఒకే గుడేనా రెం గుళ్ళు ఉన్నాయి మీ ఊర్లో
ఆ మా ఊర్లో ఒకే గుడి ఉంద్ ఉండేదండి కానీ పక్కనూరులో ఉండే గుళ్లో ఉంటాయి కదండి దేవుళ్ళు ఆ ఆ దేవుళ్ళు వచ్చేసి మా ఊరికోచ్చి కలుస్తాయండి ఆ అలా మా ఊరికి పక్కన ఊరికి ఒక ఆ ఒక స్నేహపూరితమైన
అహా అంటే ఓకే మా ఊర్లో కలుస్తరండి బట్ అంటే వేరే ఊరు కద్ మా ఊర్లోనే రెండు గుళ్లు ఉన్నాయ్ అన్నమాట ఒకటేమో ఆ చివరికుంది ఊరు చివర ఒక ఒక పక్క ఒక గుడి ఉంది ఇంకో పక్క ఇంకో చేర్ కి ఇంకొ గుడి ఉంది అక్కనుంచి వస్తారన్నమాట దేవుళ్ళు
అవునా అంతేలేండి ఇం అయినా అది కలవడం కూడా అది ఎందో వాళ్ళ ఏ విధంగా అండి అదేమన్నా మీక్ కేమన్న తెల్సా అది
అదే తెలిదండి అంటే కలుసుకొని ఏమో ఇద్దరు కలుప్ ఇంకా కలిసి ఒకేసారి స్నానం చేసి ఇంక వెళ్ళిపోతారు అని అంటారు నాకు తెలీదండి డీటెయిల్ గా బట్ కలిసేటప్పుడు మాత్రం చాలా గొడవలు అయి గ ఎందుకంటే కలిసేటప్పుడు దేవున్నీ కలిస్తారు కదండి అప్పుడు మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది
ఆ ఆ చాలా మంది క్రౌడ్ ఉంటరు కదండి అందరు వాళ్ళు ఊరు అంటే చుప్ అందరు కలుస్తరు కదండి ఇద్దరు కలిషినప్పుడు దేవుళ్ళు
ఆ అ అంటె అంతె కాకుండా ఆ డ్రమ్స్ అని అంతే కాకుండా చాలా
మా ఊరు సైడు డ్రమ్స్ కన్నా తప్పడా అంటరండి.
ఆ అవును అదే తప్పట్లే తప్పట్నే మావుర్ సైడ్ కూడా కొట్టేది డ్రమ్స్ తక్కువ పండక్కి తప్పట్లేదండి.
ఆ అవుట్ సైడ్ ఉంది మా ఊరు సైడ్ వచ్చేసి ఉగాది బాగా చేస్తామండి మేము
ఆ
ఆ మేము మా ఊరు సె మా ఊర్లో ఎట్లంటె ఉగాది వి సంవత్సరం వదిలి ఇంకో సంవత్సరం చేస్తమండి ఆ విధంగా అవునవునండి ఆ విధంగా చాలా గ్రాండ్ గా చేస్తమండి. ఎలా అంటె ఇంక పొద్దున పొద్దున పొద్దునే మేము ఒగ రెండు గంటలప్పుడు అప్పుడు బయట ఒక పూజ చేయడానికి పోతమండి వంక ఉంది బయట
ఆ తెల్సండి మామూలగ నీళ్లు పార్తంటయి
అవునవునండి అప్పుడు నీళ్ళు ఉండవండి ఉగాది టైం లో అప్పుడు బయట పోయి అక్కడ పోయి ఆ దేవుని అక్కడ కూర్చబెట్టి ఇక్కడ నుంచె తీసుకుపోతామండి దేవుణ్ని మా గుడి ఉంది
ఒడిలో నుంచె నండి
ఎ గుడిలో నుంచి తీసుకొని పోయి అక్కడ మళ్ళీ వంక దగ్గర పూజ చేసి మా పూజ చేసే లోపు ఒక ఐదా ఆరు అవుతుందండి ఆ మళ్ళా వచ్చేటప్పుడు ఇంకా పోయేనప్పుడు వచ్చేటప్పుడు డ్రమ్స్ కొట్టుకుంటూ పోయేది అందరు బాగ చిందులు వేస్కుంటు చాన సంతోషంగా హాయిగా పోతుంటరండి.
ఆ
ఆ అండి మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా కొంచెం ఘనంగా చేస్తరండి. ఏ విధంగా అంటె ఊరు మొత్తం ఊరు మొత్తం తిరిగేసి ఎక్కడ కొన్ని ఆచారాలు ఉంటయండి. అవునవునండి కొన్ని ఆచారాలు ఉంటాయి పురాతన కాలం నుంచి వచ్చిండేవి
అ
ఆ విధంగా అవన్నీ పాటించుకుంటూ చాలా మంది సాంగ్సు డ్రమ్స్ అవన్నీ డ్రమ్స్ కొడుతుంటరండి పాటలు కూన మ్యూజిక్ ఉంటది కదండి.
ఓహొ
ఆ వాయిస్ వాయించుకుంటూ వస్తరండి దానికి తగ్గట్టుగా డ్రమ్స్ కొట్టుకుంటూ వస్తరు వీళ్ళు కూడ
అవునండి అంటె బాగనే జరుపుకుంటరులేండి ఎందుకంటే ఇప్పుడు ఒక సంవత్సరం పెట్టి ఇంకో సంవత్సరం అంటే
అవునా అండి దాని వల్ల ఎక్కువ ఘనంగా జరుపుకుంటమండి.
అవునండి అ బట్ వేరె ఉర్లో అన్ని స ప్రతి సంవత్సరంలో జరుగుతునెఉన్టయి ఎ
అవున
ఆ నేర్లు ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం కాబట్టి ఎక్కువ ప్రేయర్ టేస్ ఆ ఎక్కువ బాగా జరుగ్ అవునా అండి
అవునండి చాలా మంది వస్తరండి మళ్ళీ ఇంకా అప్పుడే కదండి ఆ ఊర్లో అందరు కలుసుకునేది ఇంకా ఆ విధంగా ఏస్ సరికి ఇంకా చాలా మంది ఉంటారు కదండి ఏమంటరూ
హలొ హలో
వినబడుతుందండి చెప్పండి
అ వినిపిస్తుందండి
ఆ ఆ అలా అయి అలా అయి ఇంకా చనా ఘనంగా జరుపు కుంటాంమండి మళ్ళీ వచ్చేసి దేవుడు దేవుడు గుడి దగ్గరికి వచ్చినప్పుడు అట్లా మూడు చుట్టలు చుడతారండి
ఆ అంటేమో ఆ తర్వాత గుళ్ళో కూర్చోబెడతారండి
అవునండి మూడు చుట్టలు మ్ చుట్టేస్తప్పుడు అందరూ నీళ్ళు తీసుకొచ్చి నీళ్లేసేది కొంతమంది అయితే పనుకుంటారండి ఇట్లా దేవుడు ఇట్లా పైన పోవాలనే
అంటే తోక్కుకుంట వెళ్తారండి
ఏమో అండి అది నేను ఎక్కువ గమనించలేదు గాని అంటే దేవుడె తే పైన ఇట్లా పోతారండి
అవునండి అంటే వాళ్ళు దాటుకుంటూ లేదంటే తక్కుకుంటూ ఎట్లైనా వెళ్తారు ఆ అటగైతే బానే జరుపుతున్నారు
ఆ అలా ఒక పది గంటల వరకు అవుతుందండి ఇది పొద్దున రెండు గంటలకు స్టార్ట్ చేసినాం మనకో అది పది పది విన్నర అట్ల అవుతుందండి అలా మా పండుగ అయితే చానా బాగా చేసుకుంటే ఆ రోజు అయితే మేము రకరకాలమైన పిండి వంటలు అవన్నీ చేసుకుంటాము అ చేసుకోని అందరూ బాగా హాయిగా ఆనందంగా ఉంటాం
ఆ ఆపండక్కి మీ ఊరు సైడ్ ఏమన్నా గేమ్స్ ఇలాంటి కాంపిటీషన్ లాంటివి పెడతారండి మీ ఊరు సైడ్
ఆ మా ఊరు సైడ్ పెడతారండి కొన్ని ఆ పండుగకి కొన్ని ఏమంటే ఇప్పుడు కబడ్డీ పెడతారండి టోర్నమెంట్ మాదిరి పెడతారండి
అవునండి మా ఊరు సైడ్ కూడా సేమ్ అలానే పెడతారు కబడ్డీ మళ్ళీ ఇది క్రికెట్
గెలిచిన వాళ్ళకి డబ్బు బహుమతి గాని ఉం
ఆ ప్రైజ్ మనీ కూడా పెడతారండి ఎంత ఉండొచ్చండి మామూలుగా మీ ఫస్ట్ ప్రైజ్ అట్లా
మా ఊరు సైడు మేము అంటే మాదేమి పెద్ద పెద్ద విలేజెం కాదండి చిన్న గ్రామమే అలా అయ్యేసరికి మేము ఫస్ట్ వచ్చిన ఒళ్ళకి పదివేలు సెకండ్ ఓచ్చినోడికి ఎనిమిది వేలు
ఆ
ఆ అ విధంగా ఉంటదండి అంతే
మ్ అంతే అండి మా ఊరు సైడ్ కూడా అంతే ప్రైజనే ఇంకా ఏమంటే ఇలా జాతరలో అట్లు జరిగినప్పుడు ఇవి దూలాలని ఉంటాయి కదండి ఎద్దులు లాగుతుంటాయి ఆ ప్రైజ్ మనీ అనేది ఎక్కువ ఉంటుందండి ఒక లక్ష అట్లా పెట్టింటారు
ఎక్కువ పెడతారులేండి చానా మంది
ఆ ఎందుకంటే అవి మేపడానికే సరిపోతాయి ఒక నెల కూడా సరిపోయి ప్రైజ్ మనీ చెడేది ఆ అనీ వాళ్ళ ప్రెస్టేజ్ కోసం పె వేరు ఉంటలేదు
అవునా అండి మీ ఊర్లో ఏ గేమ్స్ ఆడతారండి అట్లా
అదే అండి కబడ్డీ క్రికెట్ వాలీబాల్ ఆడిపిస్తరు
ఆహో వాలిబాల్ ను కూడా ఆడుత్
ఆ వాలీబాల్ కూడా ఆడిపిస్తారండి ఆడదాం తరు బయటోళ్లు కూడా వస్తా ఉంటారు వేరే ఊరోళ్ళు అందరికే అల్లో ఉంటది ఏమంటే ఎంట్రీ ఫీజ్ అనేది పెట్టింటారండి
తరు అంద పక్కనురు ఉండే ఊర్లన్నీ వస్తాయి మన ఊరు అంత కలిపి ఊర్లో ఎన్ని టీంలు అవుతాండి అట్లా
అవుతాయండి ఊర్లో అనేది కబడ్డీ ఒక నాలుగు టీంలేమి ఉన్నాయి ఊర్లోవే కబడ్డీవి ఆ క్రికెట్ వయితే ఉన్నాయండి క్రికెట్ తక్కువ ఉండేది
ఆ అవునండి అరె ఈ కాలంలో క్రికెటే ఎక్కువ ఆడతారు కదండి
అవునండి క్రికెట్ ఎక్కువ ఆడతాడు బట్ మా ఊరి సైడ్ కబడ్డీనే ఎక్కువ ఆడతాడండి ఎప్పుడు చూసిన కూ బ
ఓ అవును అవునులేండి కొన్ని ఊర్లో అంతే
ఆ
అవుననండి బా జరుపుకుంటారండి మీ ఊర్లో
ఆ అన్ని మ పండుగలో బాగానే చెప్తాం అండి ఒక ఇది ఒకటే కాదు అన్ని పండగలు బాగానే చె తుంటా బట్ ఇందులో అంటే ఆ పండుగ అనేది ఎక్కువ
అవునవునండి ఏ ఊళ్లో ఒక ఒక ఊర్లో ఒకో విధంగా చేస్తారండి ప ప్రత్యేకత అనేది ఉంటదనండి ప్రతి పండక్కి
ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ విలువైన సమాచారాన్ని చాలానే అంది
ఆ ధన్యవాదములండి
ఓకే ధన్యవాదాలు
ఆ ఉంటానండి బాయ్